యెండే
ఆ గుడ్ ఈవ్నింగ్ మేడం బాన్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా అండి
ఆ బావున్నా మేడం ఇ ఎక్కడున్నారు మేడమ్ వాయస్ వస్త్ స్లో గా వస్తంది
చ ఆఫీస్ లోనే ఉన్నానండి
ఆ ఏంటి మేడం ఈ షాపింగ్ వెళ్దామన్నారు మన్న మీరు ద ఏది ఉగాది షాపింగ్ చేయాలన్నారు మళ్ళా కాల్ చేయలేదు.
అవునండి షాపింగ్ అది వర్క్ కంప్లీట్ అయిన ఆఫీస్ అయిపోయినక కాల్ చేసి ఇద్దరం కలిసి వెళ్దామని ఇప్పుడే కాల్ చేస్తున్నా నేన్ దాంటే ఎక్కడికి వెళ్తే బావుందంటారు మా ఆఫీస్ కి
ఆ మేడం ఈ జీవి జీవీ మాల్ అని అది బాగుంది కద మేడం షాపింగ్ మాల్ జీవి మాల్ ఆ మాంగాళ్యా కొత్తగా వచ్చినాయంట బాగున్నాయట ఆఫర్లు.
ఆటే మర మేల్దమ్మా అదిే కా ఏమైన్నాయి ఆఫర్స్ ఉన్నాయా మనకి కాంబో ఆఫర్స్సు
ఆ కాంబోఆఫర్స్ చాలా ఉంటయ్ మేడం ఇప్ ఇప్పుడు శారీసు ఒక్కటే సారి కేజీ సేల్ అని పెట్టారు కొన్ని చోట్ల, కొన్ని చోట్లలేమో టెన్ ప్లస్ టూ లేకపోతే ఫైవ్ ప్లస్ వన్ అట్లా కాంబో పెట్టారట.
అవునా ఇప్పుడు అంటే ఉగాది స్పెషల్క ఆఫర్స్ సా ఏంటి కేజీ సెల్సు
ఆ అవును మేడం అంటే ఇప్పుడు వరుసగా ఉన్నాయి కదా మేడం పండుగలు మనం మనకి ఉగాది ఉంది ఆ ప్లస్ రంజాన్ ఉంది అది తర్వాత ఆ తర్వాత శ్రీరామనవమి ఉంది. వరుసగా మనకి పండుగలే ఉన్నాయ్ ఆ కంటిన్యూగా మనకి పండుగలు ఉండడం వల్ల ఇక వాళ్ళు కూడా ఏంటంటే బ్రాండ్ వే కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తా ఉంటారు, ఎక్కువగా సేల్స్ కావడం కోసం ఆఫర్స్ కూడా పెడతా ఉంటారు ఇప్పుడే సేల్స్ ఎక్కువగా ఉంటాయి మేడం పెద్ద పండుగలు కదా. ముస్లిం లకు పెద్ద పండుగ రాంజాన్ హలో హిందువులకి పెద్ద పండుగ అంటే అది ఉగాది, ఎందుకంటే ఒక సంవత్సరం మొదలయ్యేది ఉగాదితోని పెద్ద పండుగే అది కూడా. నెక్స్ట్ శ్రీరామ నవమి ఉం రేప్ ఇకా ముూడు చాలా పెద్ద పండుగలే కాబట్టి భారీ ఎత్తున ఆఫర్స్ పెడతా ఉంటారు అనమాట.
అరే అందులో వెరైటీస్ ఏమన్నాయ్ ఇట్లా మనం సారీ కొంటే సారే ఫ్రీ అని
షాపింగ్ మాల్ అని అయితే అసలు లేడీస్ కు లేడీస్కే ఒక ఫ్లోర్ మొత్తం లేడీస్కే ఉందంట రెండు ఫ్లోర్ల దాకా అంటే నాలుగు ఫ్లోర్లు ఉన్నాయ అనుకోండి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు అట్లా మొత్తం లేడీస్ వేరే చాలా ఎక్కువ ఉందంట ఐటమ్ ఎందుకంటే లేడీస్ శారీస్ ఏ ఎక్కువ ఉంటాయి కదా బాగా
అవునండి అయితే ఇప్పుడు అవునవును ఇప్పుడు పటుచీరలో వచ్చే కాస్త ఎతు ఉంటదండి ఎదవణమా
ఉంటాయి మేడం ఇప్పుడు వాట్లలో వేలల్లో లక్షలల్లో కూడా ఉంటాయి మేడం మన ప మన మన మన బడ్జెట్ని బట్టి మన వ్యాల్యూని బట్టి మనం అనమాట ఇక్కడ మీ బడ్జెట్ని బట్టి మీరు తీసుకోవాలి ఆ జెంట్స్ కయితే ఎంత లేదన్నా పది వేలు పదిహేను వేలల్లో వచ్చేస్తుంది కానీ లేడీస్ కు లక్షలాలో కూడా ఉంటాయి లక్షలాలో పెట్ శారీస్ వేలలు పెట్టినా ఉన్నాయి వందలలో కూడా ఉంటాయి మళ్ళా ఇంకోటి కొత్తగా మేడం కిట్స్ కూడా ఉంట ఉంటాయి మేడం సో ఈ జీవి షాపింగ్ మాల్ జీవి మాల్లో లేడీస్ కు ఒక ఫ్లోరు మొత్తం ఒక ఫ్లోర్ మొత్తం లేడీస్ సంబంధించినటు లేహంగా లేకపోతే శారీస్ ఇంకేటి జాకెట్స్ ఏ ఉంటాయి కదా అవన్నీ ఐటమ్స్ అన్ని లేడస్ ఫేర్ మొత్తం ఒక ఒక ఫ్లోర్ మొత్తం అదే ఉంటదంట ప్లస్ కిడ్స్ వేరు కదా కిడ్స్ వేరు సెకండ్ ఫ్లోర్ లో అంటే ఒక ఫ్లోర్ లో కిడ్స్ కు సంబంధించిన చిన్న పిల్లల డ్రెస్ లు ని లంగా ఓనీలు గానీ చున్నీలు ఇంకే ఉంటాయి కదా డ్రెస్ మెటీరియల్స్ అవి ఇవి ఆ చిన్న పిల్లలకు సంబంధించినంత ఒక ఫ్లోర్ లో ఉంటుందంట ప్లస్ ఇగ మెన్సువేరు మెన్సు కంటే టీ షర్ట్స్ ప్యాంట్స్ జీన్సు ఆ లేకపోతే కుర్తాసు దోతీసు ఇట్లా ఉంటాయి కదా
అవునండి అవును
వీటి వరకు ఒక మొత్తం కూడా ఒక ఫ్లోర్ లోనే క్లియర్ చేశారంట ప్లస్ ఇంకోటి ఏంటంటే కాంబో ఆఫర్స్ అయితే ఇక అన్ని అందరికి ఉంటాయంట లేడీస్ ఇడు జెంట్స్
అదేండి మన పెద్ద వారికి తాత వాళ్ళకి నానమ్మ అమ్మమ్మ వాళ్ళకి ఉంటాయా
లేడీస్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కొంచెం కాటన్ ది తీసుకుంటరు వాళ్ళు పట్టు తీసుకు తీకుంటారు ఎక్కువ శాతం కాటన్ పట్టు తీసుకుంటారు ముస్ం అమ్మళ్ళ లాంటి వాళ్ళ అయితే వాళ్ళ పట్టుయి లేదా కాటన్ తీసుకుంటరూ తాత ఎలాంటిల అయితే వాళ్ళకి ప పంచలు దోతీలు అలాంటివి కావాలి
ఆ
అలాంటివి కూడా ఉన్నాయంటా మేడం బాగున్నాయంట అయితే జీవి మాలు వన్ హండ్రెడ్ ఇయర్స్ అయిందంట పెట్టి వాళ్ల బ్రాంచెస్ దాని సందర్భంగా ఇంకా స్పెషల్ ఆఫర్స్ చాలా పెట్టారట స్పెషలా ఆ స్పెషల్ ఆఫర్స్ అను ఇకోటి ఏంటంటే లక్కీ డ్రాలు ఆ స్పాట్ గిఫ్ట్లు అలాంటి ఆపర్స్ కూడా పెట్టారంట బాగున్నాయట
స్పాట్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయా సార్
ఆ అంటే ఇంత పర్చేస్ చేస్తే ఒకటి సిల్వర్ కాయినో లేకపోతే అట్లా పెడతారు కదా మేడం కొన్ని ఒక వన్ ల్యాక్ చేశారు అనుకోండి బిల్లు వన్ ల్యాక్ బిల్ చేస్తే కాయిన్స్ ఇస్తాము లేకపోతే ఇట్లా డ్రాలో మీ చీటీ చేస్తాము అట్లా ఉంటది కదా అట్లాంటి ఇప్పుడు మన మిస్ మిస్సమ్మ అని ఇంకోటి కొత్తగా వచ్చింది ఏది షాపింగ్ మాల్ చూస్తున్నారా మీరు అది మనకు ఇన్స్టాగ్రామ్ లో కూడా వస్తది మిస్సమ్మ అని పేజ్
అది చూడలే కానీ ఇది కొత్తగా కాసాం షాపింగ్ మాల్ పడ్డదంట
ట్ మేడం అది మంగళగిరిలో బ్రాంచ్ ఉంది ఖమ్మం, వరంగల్ లో ఉంది హైదరాబాద్ లో ఉన్నాయి అక్కడ బాగా సక్సెస్ అయినాయి
అవునా క్వాలిటీ ఎక్కువ ఉంటదన్నమాట
ఆ క్వాలిటీ బాగుంటందని వాళ్ళు స్పెషల్ గా ఇగా ఇగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమే ఒక్కొక్క స్టైల్ లో లో వస్తా ఉంటారు అందరూ వ్యాపారమే అందరు చీరలే కానీ ఓవారి స్టైల్ వాళ్ళది ఈ మిస్సమ్మ ఏందంటే వీళ్ళు సోషల్ మీడియాలో బాగా ఇన్ఫ్యూలెన్స్ చేస్తా ఉంటాండి చాలా మంది ఇన్ఫ్లయెన్స్ చేస్తా ఉంటారు సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పబ్లిసిటీ చేస్తారన్నమాట ఇప్పుడు సో మిస్సమ్మ అనేది వాళ్ళు శారీసే బాగా ఎక్కువ భారీ ఎత్తున్నా శారీస్ బిజినెస్యే చేస్తారు మెన్స్ వేర్ తక్కువ
మెన్స్ వేర్ తక్కు
శారీస్ బిజినెస్ బాగా చేస్తారు చాలా మంది లేడీస్ ఫాలోవర్స్ కూడా మనకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వీటి ద్వారానే పబ్లిసిటీ చేస్తారు పేజ్ ఉంది వాళ్ళకి
అవునండి ఇందులో కాసం లో కూడా బాగున్నాయి అంటున్నారండి కాసాం షాపింగ్ మాల్లో కూడా
తగ్గింది మేడం ఒకప్పుడు కాసం బాగా ఫేమస్ ఉండే మైబాద్లా కూడా ఉందిగా క
మన దగ్గరలో కూడా ఉంది అదే ఆఫర్స్ పెట్టారు వాళ్ళు కూడా హండ్రెడ్ రూపీస్ ఇట్లా ఫ్రీ అవునండి క్వాలిటీ కూడా చాలా తక్కువ ఉంది.
క్వాలిటీ ఎట్లున్నప్పటికీనీ మనకి కాస్ట్ బాగుంది మేడం నేను ఒకసారి వెళ్ళా మా ఫ్రెండ్స్కి మెన్స్ వేర్ తీసుకుందామని కాస్ట్ రెండు మూడు వేలు చెప్ న్నారు క్వాలిటీ మంచిగా లేదు మనకు సాటిస్ఫాక్షన్ క్వాలిటీ దొరకలేదు మైబాద్ మొత్తం తిరిగినా దొరకలేదు కాసంలో పోయినాం పోయి అల్ల చూస్తే అల్ల రెండు వేలు అట్లా అన్నారు ప్యాంట్ షర్ట్ కలిపి రెండు రెండున్నర వేలు అన్నారు కాని సాటిస్ఫైడ్ గా దొరకట్లేదు అది మనకు క్వాలిటీ నచ్చట్లే జీన్స్ గానీ ప్యాంట్ గానీ షర్ట్ గాని
అదే మరి చిన్న చిన్న షాపులలో దొరుకుతయా సార్ మరి మంచియి క్వాలిటి యి
గా ఆఖరికి అదే చేసినాం చిన్న చిన్న షాపులల్లకెళ్ళి బయట క్లాస్ స్టోర్ లోకెళ్ళి అక్కడ తీసుకున్నాం ఆఖరికి కాసంలోకి వెళ్తే చూడడానికి పెద్దగా అనిపించింది స్టోర్ లోపల క్వాలిటీ అంతేం లేదు అంత మంచిగా అనిపయలేదు అబ్బా ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిందిరా అనిపించింది అదే వరంగలు అట్లా వెల్దీ తే పెద్ద పెద్ద సిటీల కెళ్తే అక్కడ చాలా బాగుంటాయి కాని మనం అంత సకస్మాత్ గా అడికె ల్లళ్లేం కదా మేడం
వెళ్ళలేమ అవును వెళ్ళలేం కదా
బార్లా అప్పటికప్పుడు కాలన్నా అట్లా అయింది కానీ బాగలేవు మేడం కాసంలో అంత ఇగ పడిపోయింది ఒకప్పుడు ఒకప్పుడు ఏందంటే చందన బ్రదర్సు ఆర్ఎస్ బ్రదర్సు ఇ బాగుండేది ఒకప్పుడు షాపింగ్ మాల్స్ అంటే
అవునండి
ఇప్పుడు మొత్తం ఇక మారిపోయింది ఇప్పుడు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఆ ట్రెండ్ అవుతుంది అంటే షాపింగ్ మాల్స్ చాలా వతున్నాయి కొంతమంది కేజీ సేల్ అని పెడతారు కొంతమందేమో టెన్ ప్లస్ వన్ అని లేపోతే ఆ ఫైవ్ ప్లస్ వన్ అని కాంబొ ఆఫర్లని లేకపోతే అట్లని అట్లా పెడతారు ఒకోలు ఒక్కొక్క స్టైల్ లో పెడతా ఉంటారు కొంతమందో, లేడీస్ వేరే పెడతారు కొంతమందో జెంట్స్ వేర్ పెడతారు ఇప్పుడు మళ్ళ రుక్మిణి అని ఇంకోటి వచ్చింది మేడం కొత్తగా అది కూడా షాపింగ్ మాలే రుక్మిణి అది వాడు మస్తు అసలు ఏ ఎ టు జడ్ అన్ని ఐటమ్స్ అమ్ముతాండూ మే చున్నీ దగ్గర నుంచి మొదలు పెడితే ప్యాంట్లు షర్ట్లు శారీస్ ఆ మన టవల్స్ ఇవి ఉంటాయి కదా ఇంటి మన ఇంట్లో హోమ్వేర్ కూడా అమ్ముతారు అంటే మన ఏమంటాం బెడ్షీట్స్ పిల్లోసు అవి కూడా అమ్తుండయన అసలు మాముల్ గ లేదు ఓవరాల్గా మొ త్తం అ న్ని కవర్ చేస్తుండ అన్నమాట ప్రతి ఒక్కటి అన్ని కవర్ చేస్ ప్పుడు చాలా చీప్ అండ్ బెస్ట్ ప్లేస్ లో ఇప్పుడు క్వాలిటీ కూడా మళ్ళ కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ చున్ని పది రూపాయలు అంట మనకి కచ్చి కు పది రూపాయలకి
అవునా ఇక్కడ మన దగ్గరలోనేనానండి
ఆ దగ్గరలో నే మేడం ఖమ్మంలో ఉన్నాయంట ఇంకా మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి వాళ్ళకి మనకు దగ్గరలో అయితే ఖమ్మంలో ఉంటాయి మేడం ఎక్కువ
మన ఖమ్మమే ఎలదాం ఈ షాప్కే వెళదాం అందరం
టాయి మేడం అక్కడ నాకు కూడా తెలియగాని మన ఈ ఇన్స్టాగ్రామ్ పేజీ ఉంది వాళ్ళ కూడా ప్రతిది ఇప్పుడు ఇన్స్టగ్రామే మేడం
ఇప్పుడు మన అందులో ఏమైనా బుక్ చేసుకుంటే మనకి ఏమి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆర్డర్ ద్వారా
కుంటే మేడం ఏంటంటే మనకు ప్రాబ్లం మనకు అనుకున్నది రాకపో చ్చు కలర్ చేంజ్ ఉండొచ్చు మూవీ చూసినానిక డైరెక్ట్ చూసిన దానికి తేడా ఉంటయి కద మేడం
అవునండి అవును
అయితే దగ్గరికి వెళ్ళి మనకు నచ్చింది తెచ్చుకొని నచ్చినట్టుగా అంటే రేటు కూడా మాట్లాడుకొని ఇచ్చి రావచ్చు అదే ఆన్లైన్ అనుకోండి వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ చెప్తారు ఆ ప్రైస్ కే కొనాలి మనం
అవునండి
రూపాయి ఎక్కువ ఇచ్చినా కుదరరు రూపాయి తక్కువ ఇచ్చినా తీసుకోర్ ఆళ్ళు
దే డైరెక్ట్ గా విజిట్ చేస్తేనే మనకి ఎక్కువ రేట్ అయినా ఇంకా కొంచెం తక్కుకైనా మా
మరి ఒక రూపాయి మీరు తప్ తక్కువ అడగాలన్నా అడగలుగుతారు ఒక ఇప్పుడు వన్ ల్యాక్ చేశారు ఒక ఫైవ్ థౌసండ్ తక్కువియండి అన్నాగాని అడగడానికి ఉంటది అక్కడ అదే ఆన్లైన్ అనుకోండి టెన్ లా లాక్ వన్ ల్యాక్ అంటే వన్ ల్యాక్ పేమెంట్ చేయాల్సిందే లెపోతే వాళ్లు ఇవ్వరు మళ్ళ రేప్ రిటన్ ఒకవేళ ఏమనా డామేజ్ గట్ల అయిందనుకో ఇది రిటన్ అంటే మళ్ళీ రిటర్న్ పోవడానికి కొంచెం టైం పడుతది మళ్ళీ రావడానికి కూడ టైం పడుతది మళ్ళా రిటర్న్ చార్జెస్ పడతాయి అదే డైరెక్ట్ వెళ్ళాం అనుకోండి మనకు నచ్చినది నచ్చినట్టుగా ఎవరికి ఎలాంటి కావలో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రేట్ మాట్లాడుకు కొని ఒక రూపాయి తక్కుకు మాట్లాడుకొని కూడా అడిగి తెచ్చుకోవచ్చు
ఒకేసారి ఇగ మన ఒక వెహికల్ మాట్లాడుకోనన్న డైరెక్ట్ గా కా
ఆ అట్లాదైతే ఈజీ ఉంటది మేడం అందరు కలిసి ఒ ఒకటే ఆ ఒకటేసారి వెళ్ళి మాట్లాడుకునేసేసి అంతా కొనుక్కొని హాయిగా ఆయిగ అట్నే బయటికి వెళ్ళేసేసి హాగా ప్రశాంతంగా తిరిగి రావచ్చు ఒక సండే ఇక నెక్స్ట్ సండే పోతే బెటర్ మేడం వెహికల్ మాట్లాడుకొని నె నెక్స్ సండే ఒక వెహికల్ బాట చూట్కుని వెళ్దాము వెలి షాపింగ్ చేసుకొని వస్తే కతం
అదే రుక్మిణి షాపింగ్ మాల్ బాగుందన్నారు కదా అక్కడికిళ్తే కొంచం పెద్ద సైడ్స్ కూడా